హలో హలో
హలో చెప్పండి
తన్ వినిపిస్తుంద
ఆ వినిపిని నీకు వినిపిస్
ఏం చేస్తున్నారు. ఆ వినిపిస్త
ఒకేలే వాటికనే ఉన్నా అండి
మీరు ఇంట్లో ఏమన్నా కూరగాయ చెట్లు పెట్టుకుంటార అండి
పెట్కుంటామండి
ఏమేమి చెట్లు పెంచుతారు.
ఎకుడు చెట్లు టమా
ఉమ్
టమాటా వంకాయ చె
ఉమ్ ఉమ్ ఇస్ ఇష్టమేన మీకు పెంచడం.
ప్లే సొరకాయ చెట్లు కో
ఆ
ఫైవథర్టీ వరకు ఉంటా
ఇంటాడు
సొరకాయ బీరకాయ నాలుగు ఐదు చెట్లు ఉన్నాయి మీర ఏవన్నా పెంచుతారా చెట్లు
మేం హమ్మ్ టమాటా బెండకాయ్
ఉమ్
రెండున్నాయి. పండ్లు, కూరగాయలు
మేము ఉమ్ టమాటాను, బెండకాయ కామన్. ఇంకా దానిమ్మవును జామకాయ చెట్టు ఉన్నాది
కాస్తయా అండి కాయలు
ఎరువులు పోస్తరా
మేమ్ ఎరువులు వొయం ఆర్గానిక్
నేను కూడా అంతే ఇంగ వాటరు
కూరగాయలు కట్ చేసినయి అల అన్ని చెట్లకిస్తాం
కురుగాయల నీల్లు కడిగిన నీల్లు బియ్యం గడిగి ఇగెట్ల
అవును
ఉ ఉహు
ఇంకేమన్న చెట్లునయ్
ఉ
ఇంకేమన్నా చెప్పరు సరు సీత పలాలు వున్నయ బా సిధ ఫలాల చెట్టు హలో హలో
హలో
ఆ వినిపిస్తంది మీర్ మీ
సీతఫలం చెట్లు వెట్టిలా ఇదేరో
అ ఆ
సీత ఫలం చెట్టు
ఆ లేదండి మాకు మీకుందా
ఆ బకటి అలకాల పుస్తక అందరికిస్తం గూడ పూలస్ చెట్లమైనా ఉన్నాయ మీకు
హలో
పూల చెట్లన్నయా
హలో
పూలచెట్ వెడుతున్నడ
ఉన్నయ్
ఏ పూల చెట్లున్నయ్
అ మాటడు చ మంతులు
ఊ
నంది వర్తనాలు తర్వాత స శంఖపూల చెట్టు
హమ్
హమ్ ఆ ఇంకా చక్రం పూల చెట్టు మీరేమీ ఉన్నాయి
మా దగ్గర ఒకటి మల్లె చెట్టు ఉంది
ఆమ్
మల్లె పూల అయితే ఈ ఎండ కాలం మస్త్ పూస్తాయండి
అవునండి స్మెల్ కూడా మస్త్ ఉంటాది
హమ్ అవి సాయంత్రం అయితే తెంపడానికి మస్తు సేపు మస్తు టైం పడతాది చాలా టై పడుతుంది అవి తెంపి వాటినీ మాల కట్టి ఇప్ప అయితే అందరికి పెడతావ పక్క ఇంటి వాళ్ళకు మళ్ళీ దేవునికి ఫోటో లకు వేస్తా ఉంటాం
హ్మ్
కనకాంబరాలు చెట్లు కనకాంబరాలు చెట్లు కూడా బాగుంటాయి
హ్మ్
కాడ మల్లి ఉంటాది ఇక్కడ తీగలు మల్లె లేవో కట్టు ఆ కాడమల్లెలేమో ఈకలు కనకాంబరాలు అయితే ఏ కాలమైనా పూత్తానయి మల్లెలు ఎండాకాలం మాత్రమే పూత్తాయి
హ్మ్
గులాబీ చెట్లు ఉన్నాయా మీకు
లేేవు చిన్నప్పుడు ఉండే
మా దగ్గర ఉంది పింకు
మా ఇంకా హమ్ అట్లు ఉండే బేబీ పింక్ ఇంకా రెడ్ రోజు
హా
ఎల్లో
ఎల్లో కలర్ బాగుంటాది
కరాబ్ ఉహు
ఇంకా ఇంకేం పూలు ఉన్నాయి ఇంకేమన్నా కొత్త రకాలు ఉన్నాయా
మనగడ ఒక పింక్ కలర్ ను బేబ ఉన్నదండి
ఇంకా ఇంక రకాలు అంటే ఇంకా వేరే చెట్లున్నా
మందారం చెట్లు ఉన్నాయి
అవును మందారాలలో కలర్స్ ఉంటు
రకరకాల కలర్స్
హు
మా దగ్గర పిల్ల మందారం ఉండేది కాని ఎవరు పీక్కుపోతే అది కరాబ్ అయింది చెప్పేది
నేను బేబీ పింక్ చూసిన క్రీమ్ చూసిన రెడ్ చూసిన
లైట్ ఆరెంజ్ కూడా ఉంటాంది మా
ఆ లైట్ ఆరెంజ్ ఇవన్నీ రకాలు చూసిన
ఎంత మంది పొర్లు దండ తుంట మంచి ఉంటది
హ
చాలా కొబ్బరి చెట్లు ఉన్నాయి మీకు
హ ఆ ఇంకేం లేవండి హు
బెండ చెట్లు ఉన్నాయా
ఏంటి
బెండ
బెండకాయలు ఉన్నాయి బెండకాయలలో రెండు రకాలు ఉన్నాయి మా ఇంట్లో అంటే గ్రీన్ ఉన్నాయి రెడ్ బెండ ఉంటది కదా అవునంటయి అ పెద్ద పెద్దవి లావు ఉంటాయి పెద్దగా ఉంటాయి బాగా పెరుగుతాయి
హైట్ ఎక్కువ ఉంటాయా చెట్లు
ఆ మీరు చూసిర్రా రెడ్ బెండ
ఆ చూసానండి కూర కూడా తిన్నాను అదే నాక మీద ఉన్ అన్ తరు
హు హు
మస్త్ లావుంటది
హు ఉ
ంట్ పేమెంట్ చెట్లున్నయి మీ ఇంట్లో
ఉంటాది.
హు
హు
వంకాయ చెట్టు ఉన్నయి మా దగ్గర వైలట్ కలర్ వంకాయ చెట్టు
వైలెట్ మంచిగవుంటాయ్ తొందరగా ఉకుద్ తీర్ అది కూడా బానే ఉంటద్ గ్రీన్ కలర్ కూడా
వంకాయ చెట్లల్లో నాలుగు రకాలు ఉంటయ్.
నాకు రెండే తెలుసు గ్రీన్ ఒకటి,
వంకాయలు ఉంటది. కొన్నిటికి ముల్లు కూడున్
ముల్లక్కయా వంకాయద్దెల్వది నాకు ఆ ముల్ ముల్లులుగుచ్చుతయ్.
అది కూరా
అవునా
ఈ వైలెట్ కలర్ రో, దాంట్లోనే గ్రీన్ కలర్ ఉంటది, వైలెట్ ఉంటది రెండు రకాలు ఉంటయ్.
ఓకే అండి